హలో
హలో
ఆ మేడం ఏం చే బాగున్నారా ఆ వినపడుతుంది మేడం బాగున్నారా
ఆ గుడ్ ఈవనింగ్ మేడం బాగున్నాం బాగున్నారా
ఆ బాగున్నాం మేడం ఏం చేస్తున్నారు
ఏం లేదు ఇప్పుడే తిన్నాం మీరేం చేస్తున్నారు
ఆ తిన్నాం మేడం ఇప్పుడే తిని కూర్చున్నా ఖాళీనే ఉంది
అవునా మేడం
ఆ ఏం కర్రీ చేసార్ మేడం
నేను పొద్దున్న కరీతోనే పొద్దున్న కఖర్రీతోనే దినేష్ మేడం చపాతలు చేసినా చ చపాతీలు చేసినా చపాతీలు రెండు తినేసి పడుకుందాం అని చెప్పేసి చూ న్నా మీరు తిన్నారా
ఆ తిన్నామ్ అను తిన్నా
ఏం కర్రీ
అది ఎగ్ ఈసీ ఎగ్ కర్రీ ఉన్నా మేడం
పిల్లలు తిన్నారా మేడం
ఆ తిన్న తిన్న
పడుకున్నారా
లేదు లేదు ఒకరు డ్రాయింగ్ వేస్తుకుంటారు ఒకరు ఫోన్ చేూస్తున్నారు
అన్నా మేడం
ఆ తిన తిన్న
అవున ఇంకేం చేస్తాను మేడం ఈడు వర్షం వచ్చేటట్లు ఉంధి వర్షం పడుతదేవా అనుకున్నా వర్షం లేదు ఇలి
అవునా అవును మా మా మా సైడ్ కూడా ఏం లేదు వర్షం వస్తుంది అనుకున్నా కానీ వర్షం రాలేదు మబ్బు పట్టింది గాలిదుమ్మ వచ్చింది
ఇంకేం చేస్తున్నారుడు మేడం ఇక పడుకోవడంమనా ఇంకా ఏమైనా టీవీలు ఇట్లా చూస్తారా మేడ
ఆ పడుకడమ మేడ ఇర్లీ మార్నింగ్ స్కూల్ సన్న పిల్లలకి ఆఫ్ డే స్కూల్స్ అవును మేడం
పనులు చేసుకున్నావా మరి ఈవినింగ్ పనిలు చేసుకుంటావా లేకుంటే పొద్దునే చే
మార్నింగ్ ఎర్లీ మార్నింగే చేసుకుంటాం
ఇంగే చేస్తారా
మార్నింగ్ వేసుకుంటాం
అన్నీ పొద్దునే చేసుకొని అన్నీ ప్రిపేర్ చేసేసి పిల్లకి పంపిస్తాను
అవునండి స్కూల్కి అలానే పంపిస్తా
పొద్దు ఏం చేస్తా ఏం టిఫన్స్త టిఫిన్ చేస్తా అన్నం వండేస్తాం
తినలేదు
రైసే వండి తిని తినిపించి పంపిన్
ఆ తినిపించి పంపిస్తా అప్పుడే స్కూల్స్ కదా మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చేసి మళ్ రైస్ తినేస్తంది
అవునావు ఇంకేం చేస్తా న్నారూ మేడం
దు మేడం మీర స్పెషల్ చేస్తున్నారూ రేపు మార్నింగ్ టిఫిన్
మేము చపాతి చేద్దాము అని చెప్పేసి చూస్తున్నా మేడం చపాతని పప్పు ఉండడుదాంని చస్తానా రేపు టిఫిన్ కి
మార్నింగ్ టిఫిన్ చపాతి మేడమ్
ఆ మార్నింగ్ చపాతి చేస్తాం
ఆ ఇవాళ ఏం చేసారు
ఇవాళ ఇప్పుడ చపాతి చేసినా మళ్ళీ చపాతి
ఆ మార్నింగ్ టిఫిన్ ఏం చేశారు మార్నింగ్ ఏం చేశారు
మార్నింగ్ అదే బోడాల్ టైప్ చేసినా మేడం
అవునా అంటే మళ్ళా రేపు మళ్ళా టిఫిన్ ఏనా
ఆ టిఫిన్ రేపు ఇవన్నీ నాన పెట్టుకోలే మేడం కొంచం లేట్ అయింది ఓకే లేకంక నానబెట్టలేదు చపాతీ చేద్దామని
ఇన్స్టాంట్ కదా కూడా ఏదన్నా టిఫిన్ రెడీ చేసుకోవచ్చు అప్పటికప్పుడు
చేసుకోవచ్చు ఆ కానీ సర్కుల్ లేవు మేడం తీసుకురాలి మేము సర్కుల్ తీసుకు చకరలు అటుకులు పోవాలో లేకుంటే సేమియా సేమియా ఉప్మా ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తా నేను హలో బానే చేసుకున్నాం మేడం బాగానే కునాం మీర మీది ఎట్లా చేసుకున్నారు పండగ ఉగాది
ఇ అది బాగానే వేసుకున్నాం మడం పండగ రంజాన్ మేం చేసుకోమండి మేము చేసుకోమండి వీఆర్ ఇండియన్స్
అదే అదేనా
మరి ఉగాదికి ఏం స్పెషల్ చేసారు
ఉగాదికి పులహోర చేసినా మేడం పూర్ణాలు చేసినా ఆ
థ థ
దాన్ని ఏమంటారు మేడం ఏదో ఆ పూర్నాలు అటు అదే పూర్ణలు ఒక కొబ్బరికాయ కొట్టిన ఉగాది
అవునా మేడం
ఇంకేదో చెప్తారు బక్షలుది కదా బక్ష పక్షలు మేడం బక్షలు చూసినా బక్షలు చూసినా
ఎట్లా ప్రిపేర్ చేస్తారు మనడం బక్షాలు
నేను మేడం నేనా మేడం శనగపప్పున పెసరపప్పు రన్నడు వేసి బెల్లం వేసి ఆలుకులు వేసి ఒక చపాతి పిండి నానబెట్టేసి దానిలో మనం కందిపప్పున శనగా అది పెసరపప్పు ఉంటాయి క బెల్లం ఏలకులు లేసి కొంచెం ఉడకబెట్టిసి ఈ దాన్ని మిక్సి పట్టేసి ఎ ఒక ముద్ద లాగ జేసి చేసి చపాతీల చేసి చపాతి లాగా జేయాల చపాతి పిండిలో ఎసేసి చేసేసి చక్ కాల్చడం ఆహా పగలవు పగలవు చపాతిలా చేసి ఆహా లేదు మేడం ఒకటే చేస్తాను నేను ఒక కవర్ కింద కవర్ ఒకటి పెట్టేస్తా పైన ఒక కవర్ పెట్టేసి చేసేసి కాల్ చేస్
అ నెయ్యితోనే అవి ఎన్ని డేస్ వరకు నిలవ ఉంటాయి మేడం
ఉంటాయి మేడం టూ డేస్ త్రీ డేస్ దాక ఉంటాయి బాగుంటాయి నెయ్యిలో బాగా కాలిస్తే వన్ వీక్ దాకా కూడా ఉంటాయి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే
అవునా అవునా మేడం
మీరేలా చేస్తారు మేడం
మేమ్ కూడా అలానే ఏస్తాం మేడం
మేడం
సేమ మేమ్ ఒక్కల శనగపప్పు ఆ ఫస్ట్ మనం ప్రిపేర్ చేసే ముందు శనగపప్పు ఒక టూ అవర్స్ నాన పెట్టుకోవాలి మేడం
మ్మ్
ఏమో దాన్ని ఉడికించుకున్న తర్వాత దాంట్లో కొంచెం యలుక్కయలు సోంపు మ్ కొంచం ద దన్ దంచుకొని పక్క పెట్టుకొని అందులో కొంచెం బెల్లం దురుపుకొని కలుపుకోవాలి బెల్లం థక థక బెల్లం మిక్స్ చేసుకో మేడం బెల్ల మిక్స్ జేసుకున్నాక పక్కన ఒక చపాతి పిండి ఆ కలుపుకొని నాన పెట్టుకుని ఉంటే కొంచెం మెత్తగా అయితది పిండి
చెప్
ఆ మనం చపాతి రౌండ్ ఎస్తాం రౌండ్ చేసినంక ఈ
అంటే చపాతి రెండు కలుపుతారా మేడం మీరు రెండు వైపుల అంటే టే ఒక దాని మీద ఒకడి జేస్తారా లేక
అ లేదు అ ఒక ఫస్ట్ వ చపాతీ లాగా ఎసుకున్నాక దాని మీద ఇట్లా మన పప్పు ఉంటుంది గ పప్పు బెలం కల్పి పింది ఉంటది గ ఒక లడ్డులాగా ఎసి మధ్యలో పెట్టి దాన్ని ఫోల్డింగ్ చేస్తాం దగ్గరకు పెట్టాలి
అవున అండి
దగ్గర పెట్టి తను బావుంటది మొ త్తం పప్పు పప్పు ఉంటది ఆ బాన్ ఆ బాన్
ఉగాది పచ్చడి ఎట్ట ప్రిపేర్ చేస్తారు మేడం
ఉగాది పచ్చడి కూడా అంతే మేడం ఈ కొత్త చింత పండు గాని బ ఆ మామిడి పండు మామిడి కాయలు బెల్లము ఆ చింతపండు పిస్కిన తర్వాత అలా బెల్లం గలపాలి మళ్ళ అందులో ఉల్ ఆ వేప పువ్వు
చెప్ ఆ ఇంటున్నా మేడం
వినపడుతుంద వె కాల్స్ మాట్లడర
మేడం
వేప పువ్వును మేడం ఈ చింతపం చింతపండులో బెల్లం గలిపేసి అందులో వేప పూ
అ
ఆ ఆయాళక్కయ ఏమనా సోంపు గట్లా మిధయాలు కారము కారం లేకపోతే బి్యాల లేకపోతే కారం అలా కలుపుకొని చద్రూచర సమయంలో అంటారుగా ఉగాది పచ్చడి అంటే సో అలా మనం వాళ పచ్చిన ప్రిపేర్ చేసుకోవాలి
ఇంకేం చేస్తారు మేడం మీరు పొద్దున్న లేసి అన్ని పనులు చేయాలా మేడం మీరు
ఆ మేడం
పొద్దున్న లేచి అన్ని పనులు చేయ్యాలా
ఏమంటే అదే రోజున మొత్తం ఇల్లు గొడవడం ఇల్లు దొడవడం మంచిగా అన్నీ ప్రిపేర్ చేసుకుంటాం మేడం పనులు అదే రోజున కంప్లీట్ చేసుకుంటాం
అన్నీ పని చేసుకోవాలి ఎవరైనా హెల్ప్ చేస్తారా మేడం ఎవరైనా మీరే చేసుకుంటారా
మా అత్తగారు ఉన్నారు అత్తగారుేమో దేవుడి దగ్గర అంత పని చేసుకుంటారు నేను బయట పని అంత చేస్త ంట ఇంట్లో పని కాకుండా దేవుడి దగ్గర మంచిగా క్లీన్ చేసి పటాలన్నీ కడిగి పొట్లు పెట్టి దేవుడికి పూజ చేసి నైవేద్యము కొబ్బరికాయ పెడుతుది కొబ్బరికాయ కొడుతుది అన్నమాట ఏ ఉగాది రోజు అంటే అన్ని దేవుళ్ళ వస్తాయి మ అన్ని దేవుగా పెట్టి ఫస్ట్ సంవత్సరం కాబట్టి మనం ఉన్న ఆ బేబులన్నీ పూజించుకోవాలి మొదటి సంవత్సరంలో
చెప్పండి మేడం
ఇంటికేమో తోరణాలు మామిడి ఆకులతో తోరణాలు కట్టడాలు మళ మ పెద్ద పెద్ద ముగ్గులు వేయడం రంగులు వేయడం అలా ఇేస్తామండి
వునా
అవు బాగా మంచిగానే జరుపుకుంటాం ఆ రోజు ఏమైనా కొత్త డ్రెస్సులు ఏమైనా ఉంటా చీరలుగాని బ ఉంటాయి కట్టుకుంటాం మేడం ఎందుకంటే కొత్త సంవత్సరం రోజ కొత్త మనం వస్త్రాలు ధరించడం అనుకో ఈ సంవత్సరం మొత్తం కొత్త చ కొత్త వస్త్రాలు వనుకుంటాం అనే ఒక నమ్మకం ఉంటది పలి
నా మ
అట్లా ఉంటుంది ఒక్కొక్కసారి మాకు చిన్నప్పుడైతే నేను పట్టు వస్త్రాలు దాంటే పట్టు లంగా ఆదరిచ్చేసరికి నాకు పట్టు లంగా జాకెట్లు దొరకాలి ఇతాం సమంతాంని అనుకున్నట్టు వాళ కబడు అంటే అట్లా కుదరదు కానీ బట్ ఇ ఏదో మన ఆలోచన
అవునా మేడం అంటే కొత్త సంవత్సరం లాగా ఉగాది బాగానే చేసుకుంటా
ఆ బాగా చేేసుకుంటాం నమ్మక ఫస్ట్ ఫస్ట్గాది రోజు ఫస్ట్ ఆ పెద్దన్నయ్య గారు నాకు విషేస్ చెప్తే ఆ సంవత్సరం అంతా చాలా బాగుంటది తనే నాకు ఒక నమ్మకం
అవునా మేడం
ఇట్లా అలవాటు అయిపోయింది ఈ అన్నయకి ఫస్ట్ మక్ మెసేజ్ చేసినా కానీ ఎవరు మెసేజ్ అయినా చూ చేస్తా వాళ్ళకి అప్ల ఇస్తా అట్లాలా ఏయి అ ఈ మధ్యలోనే కొంచెము మా సార్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఇప్పుడు ఆయన విషయం చెప్తున్నాడు ఫస్ట్ లో చెప్ప చెప్పేటోడు కాదుా సరిగే
ఇప్పుడు అన్నీ అన్నయ చెప్పేవాడు
అన్నయా చెప్పేటొదు అన్నయా డిపెండ్ అయిపో
హ
హ
ఇంకా ఏ పండగలు అంటే ఇష్టం మేడం మీకు చేసుకోవడం బాగా ఇంట్రెస్ట్డ్
అ అమానాకా మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ గుడ్ నైట్ మ్యాడం
గుడ్ నైట్